అయినా అప్పాస్ హలో పార్టీ దా న
ట ఏ ఇప్పుడు దాక ఆ రేంజ్ ఉంది కదా అస్
ఇన్నావా లేదా హలో క్యారె చెప్పు
ఏం చెప్పాల్ సార్?
ఆ
ఏం చెప్పాలి?
కాపీతే, ఏం మాట్లాడలని చెప్పండి.
ఫోన్ చేశారు కదా! మీరే టాపిక్ చెప్పండి.
అన్ని
మ్ అరే మీరు లా ట్రావెలింగ్ గురించి మాట్లాడదాం.
ఆ సప్పడి
మీరు ఇప్పుడు దాకా అంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఎక్కడ ట్రావెల్ చేశారు దంట్లో రా చేసారు ప్రలాంట మాట్లాడరా అనుకుంట
హలో
ఆహ అదే ఎంత ఏపీ నుంచి గుజరాత్ వరకు ట్రావెల్ చేసావా
ఆహ
అంటే బస్ లో చేసారా కార్లో చేసారా ట్రైన్ లో చేసావా
టైన్ లో అండి
బస్సు ట్రావల్ చేలేరు
ఆ బస్ ఎంత రాలేండి
బసురాదా
అ అద
అంటే మీకు నడపం రాదంటారా
కాదండి అంతూరం బస్సు రాదు
ఎవరు చెప్పారండి బస్సులు ఉంటాయి
శాల బస్ మలానే
చాలా బస్సులు మారాల్సిన అవసరం లేదు ఒక ఒకటే బస్సు ఒకటేటి టికెట్ మీద రెండు బస్లుంటాయి రెండు బస్సులు మారొచ్చు
సరే అయితు మీ వచ్చిందయతుతే
మేము వచ్చింటి చెప్తున్నాం ఒకసారి ట్రై చెయడి మీకు ఎక్స్పీరియన్స్ ఎట్ంటుందో తెలుసుకోవాలి
పధడి అభ
మీకు ట్రైన్ క ట్రైన్ కి ఎంత టికెట్ పడుద్ది
రఐదు కేజీ సెవెత్ సెవెన్ హండ్రెడ్
బస్సుకు మటుకు కనీసం ఫోర్ థౌజండ్ అయిది
మరి చిితమ్
అవును మేము కొంచెం రిచ్ కిట్స్ అందుకోసం మేము బస్సు లో ఫ్లైట్ లో వస్తుంటాం ఇంకు ఫ్లైట్ జర్నీ బస్ జర్నీ జస్తం
బయట అంత ఎంతవుతుంది
ఫ్లైట్ పదివేలు ఉండద్దంతే అన్నిడి జస్ట్
ఆ
జస్ట్ పది వేలు ఉండడిందండి ఫ్లైట్ి
ఆ ఆ
ఎస్ టెన్ థౌజండ్ పర్ ఫ్లైట్
అకే ఆజ్ ఫన్ బ
అంటే మీరు ట త్ ట్రైన్ ఒ ఒకటే ట్రైన్ ఒక్కటే ఓతారా బస్సు రా చ్చు కదా ఎక్స్పీరియన్స్ చేయాలని లేదా
లేదండి అంతా ఏమో
చెప్పండి ఎందుకని లేదు ఇంకా
ఆహ్ ఎందుకని ఇంట్రెస్ట్ లేదు
హలో హలో
చెప్పండి
ఏం చెప్పాలండి చెప్పండి నేను
కదా ఒకసారన్న ఎప్పుడు ట్రైన్ ఏనా
కాదు అంటే ట్రైన్ ఒక్కటే కాదు బస్సు కూడా అన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోతే మీకు ఎలా తెలిసిద్ది అంటే ఇది బాగుండిద్దా అది బాగుండిద్దా అని
కొంచెం క్లారిటీగా మాట్లాడితే ఇంట్రెస్ట్ వచ్చింది మేము మాట్లాడగలుగుతాం ఆహా సరే స్లీపర్ క్లాస్ లో మీరెప్పుడైనా ఇబ్బంది పడ్డారా
ఏం కావాలండి
కాదు ఇప్పుడు మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీ ప్లేస్ లో ఎవరైనా వచ్చి కూర్చోవడం అలా ఏమైనా జరిగిందాఎప్పుడైనా
ఆహ్ అయిందండి
అయితే ఇంకా అప్పుడు మీకు ఎవరొచ్చి హెల్ప్ చేసేవాళ్ళు ఎక్కువ
టీసీ
టీసీలు వస్తారా
ఆహ్
అంటే మీరు ఎప్పుడు టీసీయుతో ఎక్కువ ఏమనీ అంటే మీరు స్టూడెంట్ ఏంటన్నా అలా చెప్తారా ఎప్పుడన్నా
ఆహ్ ఉంటది హలో
ఆ చెప్పు చెప్పు
ఆమ్ చెప్పు
అదే ఎక్కువ మేమైతే ఎక్కువ ఫ్లైట్ లో వెళ్తుంటా బస్సులో వెళ్తుంటా అంటే మీరు అంతగా ఎప్పుడు కార్ లో ట్రావెల్ చేయలేదా
చేసామండి
కార్ లో బస్ బైక్ లో సైకిల్
బస్ చాలా చేసామండి
ఆహ్
రేపు కూడా చేస్తాను
రేపు కూడా చేస్తారా
ఆమ్
అంటే మీరు ఇక్కడ ఇప్పుడ ఎక్కడన్నా టూరిస్ట్ ప్లేస్లకి అలా పోవాలంటే బస్సులో పోతారా ట్రైన్లో పోతారా
ఫ టైన్ పతా టైనా
ఆహా ఏ ఎందుకని అలాగా అంటే ఫస్ట్ ట్రైన్ అంటే ట్రైన్ తె వెలేసుకోవస్త
అవును
ఆ
ఆ మీరు
నేను ఫస్ట్ ఫస్ట్ అంటే ఫ్యామిలీతో వెళ్ళాలంటే ట్రైన్ కెళ్తాం మాములుగా జెస్ట్ ఫ్రెం చానా ఫ్యామిలీకల్లా అంటే బస్ అలా వెళ్తాం ఒకవేళ ఫ్రెండ్స్ తో అటు పోవాలంటే జనరల్
మీరు జనరల్ లో ఇప్పుడూ ట్రావెల్ చేయలేదా
మీరు ఓ
జనరల్ చెప్పు చెప్పు
ఫైట్ అంటున్నారు
అంటే నాకు చూడు ఇప్పుడు నాకు అర్జెంట్ అనుకో ఫ్లైట్ లో ఎళ్ళిపోతా
ఊ
అది ఇప్పుడు ఆ ఎప్పుడైనా ఆఫీస్ మీటింగ్ ఉంది
ఏ
ఇంకా నేను మా ఊర్లో ఉన్నాను ఆఫీస్ మీటింగ్ మీరు కన్ఫామ్ గా అటెండ్ కావాలంటే ఫ్లైట్ తీసుకుని ఫ్లైట్ లో టికెట్ తెప్పిచ్చుకొని వెళ్ళిపోతాను
ఉమ్
హూ ఇంక గీని ఒకలా కొం చెం ఎమర్జెన్సీ అంటే ఇవాళుండి రేపు కాదు తర్వాత రోజు వచ్చి అటెండ్ గా అలా అంటే బస్ ప్రిఫర్ చేస్తాం
ఔ
ఆ ఏం కాదు ఒక వారంలో ఎప్పుడోసారి వచ్చి సబ్మిట్ చేసి వెళ్ళిపోమ్మంటే నిదానం గా ట్రైన్ లో ఆర్ బైక్ ఆర్ కార్ ఏదో ఒకటి ఎసుకోని ఎళ్తాం అది
అది అవ్వచ్చు కదా
ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడు టికెట్ కూడా బుక్ జేయను జనరల్లోనే వెళ్తాం
జనరల్
ఆ జనరల్ టిక్కెట్ ఒకటి తీసుకుంటాం
ఎక్స్పీరియన్స్ అలా ఉంది
ఎక్స్పీరియన్స్ ఏముంది పోయామా సీట్ దొరికింద కూర్చున్నామా కన్ఫామ్ సీట్ దొరుకుద్ది మనకి దొరక్కపోతే టీసీకి డబ్బులు ఇచ్చి అయినా ఇప్పిచ్చుకుంటాం సీటు
ఓ ముందే బుక్ చేయొచ్చు కదా ఇయన్నీ కష్టాలు
ముందే టికెట్ బుక్ చేస్తే ఎక్కువ ప్రైస్ అయితది రే ఇది అనుకో ఒక హండ్రెడ్ రుపీస్ ఇస్తే టికెట్ ఇచ్చేస్తరు. హాలిడేసే
వళ్లి చీర్లు ఉన్నబ్బుడు అప్పులు ఈక్బ్యా
లేదు కన్ఫర్మ్ సీట్ ఇప్పించుకుంటా కన్ఫర్మ్ సీట్ లేదంటే నేను నేనే ఏదో సీట్ ఎతుక్కుంటా
సరే అయితే మీరు
ఆ
ఇప్పుడు మీరు ఏమైనా ట్రావెల్ చేత్తరా
ఆ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, మే ఎండింగ్ అంటే ట్వం టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలా ట్రావెల్ చేసే అవకాశం ఉంది ఒక పదిహేను వందల కిలోమీటర్లు
జన్రల్లో
ఆ నాకు తెలిసి స్లీపర్ అనుకుంటున్నా
ఇందు జనరల్ లో
ఆ జనరల్ ఎల్దామంటె కబో తే ఆ రోజు నేను ఒక్కన్ నెల్ను ఆ మాతోటి ఒక గాలి బ్యాచ్ లాగా ఒక ఫ్రెండ్షిప్ బ్యా ఎచ్ ఉంటదీ
పంచాయతిని ఊకే
ఫ్రెండ్స్తో ఎంజాయ్ ఉండదు మా ఫ్రెండ్స్ అంతా ఎట్టడు ఫ్రెండ్స్ అంటే అరే ఒకట్ ట్రన్ టోల్లు ఉంద్ అంటరు ఒకడు ఉంటడు మా ఫ్రెండు ఒక మా ఫ్రెండ్ ఉంటడు వాడికి ఏసీ లేన్ దీ ఎక్కడ్ ట్రావెల్ గుడ్ లేడు ఎంత చలి కలమని ఏసీ అంటాడు వాడి కోసమైనా ఇంకా మేము అందరం కానీ స్లీపర్ అన్ బుక్ జేస్ జేసి ఊ అదీ
ఏసి బుక్ చేత్తదండి
ఆహా మేము ట్రైన్లో ఎళ్ళేటప్పుడు చొప్పాం గదా మనకూ జన్రల్ టికెట్ తీసుకోడమే ఎక్కువ అంటే మళ్ళీ మీరతే టికెట్ బుక్ చేసుకోమంటే నాద్ తప్పు గదా మీరు ట్రైన్ లో ఫుడ్ ఎలా జేస్తరు మరి మీరు ఎళ్ళేతప్పుడు ఎప్పుడు
హౌస్ ఫుడ్
టే హోమ్ నించే ఫుడ్ ఎత్తుకొచ్చుకుంటారా ప్రతిసారి
ఊను
సరే అండి
మాఏ